హలో
ర్
ఇది చూసినవా నువ్వు న్యూస్
ఆహా చూడలే సిస్టర్
అంటే ఏఐ ఫొటోస్ ఉన్నాయి కదా
ఆ అవును
దాని ద్వారా చాలా ఇబ్బందులు అవుతుందట
అవునా
హామ్
ఏమని
రియల్ ఫీసు ఆ
అవునా ఏంటి ఇది ఒకసారి చెప్పరా నేను కూడా తెలుసుకుంటా
ఇప్పుడు రియల్ ఫేస్ ఎట్లా ఉంటది ఏఐ ఫేస్ ఎట్లా ఉంటది
అవును చేంజ్ అయిపోతుది ఫేస్
కదా
అవును
దాని ద్వారా ఇబ్బందులు వస్తున్నాయి అని యా వెయిటింగ్ న్యూస్ లో ఇస్త తున్నారు
ఆహ్ మరి ఎట్లా మరి
ఎప్పుడైనా ఏఐ ఫోటో సెట్ చేసినావ నువ్వు
నేను చెయ్యలే నాకు ఆది తెలియదు సిస్టర్ ఇంకా క్లారిటీగా
చాలా మంది చేస్తున్నారు కదా అట్లా
అవునా మీరు చేస్తున్నారా
అ తెలవదు అది మావయ్య కు తెలుసు
అవునా
అ
తెలియదు సిస్టర్ నాకు
అ ఇంకేంటి మరి
ఇక మీరు ఎప్పుడైనా కలుస్తారుగా అప్పుడు తెలుసుకుంటా
ఓకే
అ అప్పుడు దాక ఉంటదో ఉండదో సిస్ జర్మన్లీ
హ్ హ్ హ్
అది కూడా నిజమేగా ఇప్పుడు నువ్వు న్యూస్ వచ్చిందని చెప్పినావుగా నా నెంబర్ నీకు ఎవరి ఇచ్చిరు సిస్ట సిస్టర్
అమూల్య దగ్గర అడిగిన
అవునా అమూల్య ఎక్కడుంది అవునా మ్యారేజ్కి వచ్చింది కదా అవును ఆమె కనబడ్డది కాని మీరు కన బళ్లేదు
ఏం చేద్దాం ఇక
ఆ మీకెళ్ళి ఎవరిదైనా మ్యారేజ్ ఉందా ఇప్పుడు
ఎక్కడ లేదిగా
అవునా మా కెళ్ళి కూడా లేదు ఇక మొత్తం మా సిస్టర్ మ్యారేజ్ తోనే క్లోజ్
ఉ అందులోనే బాగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు ఇగ ఆ డ్యాన్స్ బాగానే చేసినావు అనుకుంటా వీడియోస్ స్టేటస్ పెట్టినవు
ఆ
అబ్బాయిలు ఉహు నువ్వు పెట్నావు్ కదా స్టేటస్
అవునవును
చూసిన నేను
అవ్వేనా మీరు చూసిందేనా
నేను అంటే వీడియోస్ ఎవరు తీసిండ్రు
అవును ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు
అవును మరి
ఊమ్
నేను గూడా మా ఫ్రెండు పెళ్లిలో డ్యాన్ చేేషిన
అవునా
ఎంత బాగా జేసిన అంటే అసలు ఎవ్వరు వీడియో తీయెలె
అవునా ఎక్కడ ఏ విలేజ్ మీ ఫ్రెండ్ వాళ్ళది
ఇక్కడ ముూప్పారం పెద్ద తండ
అవునా ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఉన్నారా దగ్గర్లోనేనా
అవును
అవునా ఏ సాంగ్మిదేశిండ్రు
అది మన బంజారా సాంగ్ మీదనే
ఆ ఆ
దాని మీద మంచిగా మంచిగా చేశి నిన్న నేన్ డ్యాన్సు ఎవరైనా వీడియో తీస్తే బాగుండు
అవునా తీయలేదా
ఆ స్టెప్ ఎవ్వరికి రాట్లేదు నేను ఒక్కదాన్నే జేష్ణా
అవునా గ్రేటే అంటే మీరు మంచి చేస్తారన్నట్టు టు డాన్స్
మంచిగేస్తా చేసేది స్లోగా అయినా చేయాలి గానీ స్టెప్పులు బాగుండాలి
ఊహ్మ్ అయితే ఈ సమ్మర్ ల నేర్చుకుంటా నేను కూడా మంచిగా
ఆ ఒక్కొక్క స్టెప్పు నేర్చుకుంటే అస్టేపులే ఏ పా గనో సెట్ ఐతది నేను ఏసేది
అవునా
ఊమ్ ఇప్పుడు మళ్ళా ఒక ఫోర్ మంత్స్ ఆగితే మళ్ళా బతుకమ్మ ఒస్తది కదా మనది
అవును అవును అప్పుడైనా ఎయ్యచ్చు
అయినా ఒక డిసైడ్ అవ్వాల అనుకుంటున్న మొన్న దుర్గమ పండుగ జరుపుకుంటాం గదా
అవును
అప్పుడూ ఊమ్ ఒక త్రీ ఫోర్ ఫ్యా ఫ్యామిలీస్ వాళ్ళు ఇక్కడ మనది ట్రాన్స్ఫారం దగ్గర దుకాణం ఉన్నది గదా ఆ ట్రాన్స్ఫారం దగ్గర ఫ్లెక్సీ కట్టిద్దాం కాదు ఒక బాక్ సౌండ్ బాక్స్ తెచ్చి ఆడ పెడితే మంచిగా డ్యాన్స్ చేయొచ్చు అనుకుంటున్నా
అవును అట్లయిన ఏం కాదు
కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా వచ్చే చుట్టాలు వీళ్లంతా
మళ్ళీ అక్కడ రోడ్ మీద అందరు చూస్తారు కదా హ్మ్
అలా ప్రిపేర్ చేద్దామా నేను చెప్పిన అయితే ఓకే అన్నారు
ఉహ్మ్ ఎవరెవరికి చెప్పినావు
మన ఇంటి ముందు ఉన్న నీల అత్తమ్మకి ఇటు నీల నాయనమ్మకి
మ్మ్
ఆ మౌనిక వాళ్లకి స్వరూప వాళ్ళకి ఇ
ఉమ్ అయితే ఇక్కడ పెట్టొచ్చు ఇక్కడ మా ఇంటికెళ్ళి వచ్చే దారి ఉందిగా
అదే
అక్కడ పెట్టొచ్చు అంటే అంటే అది షాప్ దగ్గర కాకుండా కొంచెం ఆ ఆ
ఇక్కడ కొంచెం లైట్ అనేది బాగుంది
అవును
కూర్చోవడానికి ప్లేసు బాగుంది అలా సెట్ చేద్దాం బాగుంటది ఒక టూ డేస్ డ్యాన్స్ చేయచ్చు మంచిగా
అవును అందరం అనుకుంటే
అంటే బొడ్రాయి పండుగ రోజు మళ్ళా దుర్గమ్మ పండగ రోజు నైటు ఇగ నైట్ మొత్తం రెడీ అయితారు కదా బోనాల కొరకు దుర్గమ్మ బోనం కొరకు అ ఇప్పుడు రెడి అయ్యే టైం లో ఇక్కడ డ్యాన్స్ చేస్తే బాగుం ఉంటది అంటే అందరికి మేలుకువ ఉంటది కదా పడుకుంటరు
అవును మళ్ళీ అక్కడ డ్యాన్ అక్కడ డాన్స్ చేసి వచ్చి తొందరగా రెడీ అయి వెళ్ళొచ్చు
ఆ అట్లుంట్ అందరూ మెలుకువ లో టరు కదా
అవును
కొంతమంది పడుకుంటరు కొంత జాగారం చేస్తారు
ఉహ్
ఇబ్బంది ఇబ్బంది ఎట్లుంటే బాగుంటది ఫ్రీగుంటదని
అవును
హ్మ్
ఉహ్
అట్లా చేద్దాం నేను కూడా మావయ్య చెప్ ద మావయ్య అఖిలు వీళ్ళు ఓకే అన్నారు ను మంచి మంచిగనే నీ ప్లానింగ్ ఇచ్చినావ్ మాకు అని అంటున్నరు
అవునా అట్లయిన ఏం కాదు మంచిగా మనక్ డు అమౌంట్ కూడా కొంచెం తక్కువ పడుతుది
ఆ
మంచిగా చేయోచ్చు
వండర్లా బాగుందట నవీన్ వెళ్ళొచ్చిండు
అవునా
దరాబాద్
మనం కూడా ఎల్ల్దం ఒకసారి
మనీ మనీ ఉండాలి మనకు
ఈ సమ్మర్ల ఎల్ల్దం
కొండాలి మరి
లేది ఏ రోజు కాదు కదా
హ్మ్ చాలా ఎన్ జాయ్ చేసిన్రు వాళ్ళు ఎన్ వండర్లా లో
అవునా
హ్మ్ ఆ
ఓకే మరి
ఓకే మళ్ళీ చేస్తాను